అ
ఉమ్ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడే మార్కెట్కి వెళ్ళేసి వచ్చానండి
ఓ ఎలా ఉన్నాయి కూరగాయల ధరలు
ఎక్కువే ప్రతి ఒక్కటి రేట్ ఎక్కువ అన్నీ కూరగాయలు కూడా లేవు ప్లస్ రేట్లు ఎక్కువన్నీ
ఎలా టమోటాలు ఎరగడ్లు ఎలా పెరుగు
ఎర్రగడ్డ ముప్పై ఉండది ముప్పై ఐదు ఉంది టమాటా ముప్పై
ఓకే మార్కెట్కి మీరే వెళ్తారా ఓకే ఓకే
దానికి ఏముందండి కాఫీ టీ
ఉమ్ తాగేను మీరు
నాకు అలవట్లేదండి నిన్న మార్నింగ్ ఊరు వెళ్ళాను నెలరోజుల తర్వాత మా పెద్దమ్మ వాళ్ళింటికి బాగా క్లైమేట్ ఉండింది చిన్నపిల్లలు ఉన్నారు మామిడి చెట్లు మామిడికాయలు ఇచ్చారూ
విలేజ్ అంటే విలేజ్ లైఫ్ అంటేనే చాలా బాగుంటంది
అవును ఎక్కడ మా పిల్లలు పోదాం పోదాం పోదాం డాడీ డి హు
సో అక్కడ బావులు ఉంటాయి కదా పల్లెటూర్లలో
హ్మ్ ఉంటాయిడి ఇప్పుడు అన్ని బోర్లు వచ్చాయనాయి కదా బావులు చాలా వరకు మూసినాయి వెళ్ళలేదు నాకు ప కొంచెం ముందులో భావన ఇప్పుడు ఎట్లా ఊరికి వెళ్లడం లేదు సరిగ్గా ఉ ఊర్లకెళ్తే పిల్లకాయలు ఎవరైనా ఉంటారనేసి వెళ్లలేదు అక్కడ మా పక్కింట్లో వాళ్లు ఉన్నారు వాళ్లతో మాట్లాడుతున్నాము
ఆ హాలిడేస్ అన్ని అయిపోయినాక ఊరు వెళ్ళినట్టున్నారు
ఏదో పని మీద వెళ్ళను
ఓకే
ఇంకా మీరా మీరెఎక్కడికి వెళ్ళారు
ఆ మేము ఎక్కడికి వెళ్ళాలే మీ పిల్లలు మా పిల్లలు మాత్రం వాళ్ళ అమ్మమ్మళ్ళ ఇంటికి ఎళ్ళారు అక్కడోకా వన్ వీక్ వాళ్ళ అత్త వాళ్ళు ఇంటికెళ్ళారు వన్ డే ఉండేసి వచ్చినారు ఇంకో వాళ్ళు పెద్ద నానమ్మవోల్ల ఇంటికి వెళ్ళారు వాళ్ళు కూడా
హుహు
వెళ్లేసి ఇ రెండ్రోలుండేసి అంతా
మేము మా అమ్మోళ్ళు కూడా ఈ మద్ద ఈ మద్ద వేరే శివాలయానికి వెళ్ళాము పురాతన శివాలయం ఒకటి ఉంటే అటికి వెళ్ళాము
హ్మ్ ఎక్కడ పురాతన శివాలయం అంటే
పాపా నాయుడుపేట అవతలపక్క
ఓకే ఓకే ఏమండి ఆ గుడి గురించి విశిష్టత పురాతన
అది పదహారోవ శతాబ్దం పన్నెండు శతాబ్దం ఉందోదండి ఒకే లింగంలో పరమేశ్వరుడు పురుషాంగం లక్ష్మీదేవితో మూడు దేవుళ్ళు కలిపి ఒకే పురుషాంగాం రూపంలో చెక్కుంటారు చాలా పురాతనమైన దేవాలయం
ఆహా ఓకే
ఫ్యామిలీతో వెళ్ళాను వచ్చినాం
ఉమ్
ఇక్కకా పిల్లలకు స్కూల్ ఓపెన్ అయిందండి మా పాప పెద్దమ్మాయి
ఇంకా ఇంకా లేదండి మా అమ్మాయి అది మూడో తారీఖు నుంచో పన్నెండో తారీఖు నుంచో అంట
ఓకే ఓకే ఎండల్ ఎలా ఉండయి
ఎండలు ఇప్పుడు ప్రజెంట్ అయితే భయంకరంగానే ఉండయిఎన్డిఏ ఒక టెన్ డేస్ ఏమో కొన్ని చల్లగా ఉనింది మా ఊర్లో జా జతర్లు గీతర్లు అన్నిీ జరిగినాయి
ఆ
దానివల్ల కొంచెం క్లైమేట్ అనేది కూల్గా ఉన్నింది
ఆ
మళ్ళీ జాతర అయిపోయినాక ఒక టెన్ డేస్ నుంచి వన్ వీక్ నుంచి మళ్ళీ ఎండలు అంటుకుంటున్నాయి పల్లెటూరులోనే మేలు కొంచెం చల్లగా ఉంటుంది వా
అవునుండి హ్మ్ మీకు పల్లెటూరానగానే చెట్లుంటాయి పొల్యూషన్ పెద్దగా ఉండదు
హహ్మ్ అవునవును
కాబట్టి దానివల్ల కూడా టెంపరేచర్ తగ్గతది
ఉ ఆ అంటే టెంప్రారిజర్ ఉన్నప్పటికీ అక్కడ చెట్లు అవన్నీ బొం అయి కాబట్టి ఎంత ఎండ కాసినా మనకు తెలీయదున్నమాట
ఆ
హ్మ్ ఇక్కడ ఏంటంటే ఈ టౌన్లో ఆయ ఇరుకిరుకు ఇళ్ల మధ్య వచ్చి రాని గాలి ఆ వెంటిలేషన్ లేకుండా వెంటిలేషను ఆ ప్రతి ఒక్కఇంట్లో ఇప్పుడు ఏసి అనేది ఇదియిపోయింది ఫ్యాషన్ అయిపోయింది అది ఇంట్లో నుంచి కాలు బయటప అతే ఎండ అనే దానికి తట్టుకోలేకపోతానారు అది చిన్నన్న చిన్న ఎండ అయినా పెద్దండ అయినా అసలు తట్టుకోలేకపోతా ఉన్నారు ఏంటంటే
ఇంకా మూవీస్కి ఏం వెళ్లారండి
ఆ ఏంటండి
ఎంవీల్లారిమ్ందా
ఈ మధ్య మేము పిల్లల్ని తీసుకొని స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము మాకు కొంచెం దగ్గరలో
ఓకే
ఇక్కడ కొంచెం టైమ్ స్పెండ్ చేసి వాళ్ళతో ఇంకా ఈ సమ్మర్ ని పెద్దగా ఏ ఏమి యూస్ చేసుకోలేదులేండి మేము
ఆ
ఎక్కడ మా హస్బెండ్కిఆ వర్క్లో
ఓకే ఆన్లైన్లే ఇప్పఇంగా రాంరాన్ రోజులుో ఇబ్బంది అంటున్నారు చెప్ప ఆ మోదీ గారే చెప్తున్నారు అనవసరంగా డబ్బులు పెట్టవద్దు ట్రాన్స్పోర్ట్ నేషను తగ్గించాలి హ్మ్ బంగారు కొనద్దండి ట్రిప్పులు వయద్దండి హ్మ్ ఆయన మోదీనే చెప్తున్నారు
అండి ఎందుకు
ఏమో ఆర్థిక సెన్సేషన్ ఏమో దాని గురించి తెలియదు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకడదు రాం పరిస్థితుల్లో జనవుతాయనిసి చెప్తున్నారు ఈ డీజిల్ పెట్రోల్ అమామంతంగా ఇప్పుడున్నూట పద్దెనిమిది వంది రెండు వందలు నూట డెబ్బై అవుతుంది అంటే ఒక లీటర్ నూట తొమ్మిది నిండి ఒకేసారి పది రూపాయలు పెంచి నారు ఇగ పెరుగుతుందంట నూటటేవ్ పెట్రోల్ నూట ఎన్బాయ్ రూపాయలు అవుతుందంటాేర్ పెటోల్
అక్కడ యుద్ధాలు ఏదో జరుగుతున్నాయంటే కదా సో ఇంకా దానివల్ల అది ఇంకా క్లియర్ అవ్వలేదు కదా
అయినా తగ్గలేదండి తగ్గు తర్త కూడా తెలియదు ఎవర్కి ఇంకా
హ్మ్ హ్మ్ అవునవును వాళ్ళు కొట్టుకోవడం ఏంటో ఆ బరువు బాధ్యత అంతా మన మీద వేయడమేంటో
ఏ ప్రజలు పనితాదండి ఆర్థిక సంతోషణం మన్నండే అన్ని రేట్లు కూడా పెంచేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ లేదు పెట్రోల్ డీజిల్ పెరిగిందంటే ఆటోమేటిక్ ట్రాన్స్పోర్ట్. గార్జెస్ పెంచుతారు ట్రాన్స్పోర్ట్ ఛార్జి పెంచితే ప్రతి ఒక్క వస్తుం మీద పెంచుతారు. అవన్నీ మనకే రోజుల మందే పడతాది పెంచినవన్నీ.
ఓకే. సోర ఇంకా ఇప్పుడు అదే. దేశంలో గొడవలు అనేది అప్పుడు స్టార్ట్ అయిపోయినాయియన్నారు అవి ఇంకా అట్లే జరుగుతూనే ఉంది.
ఆహ్ జరుగుత ఉందాండి.
ఆహ్ ఏమండి అసలు ఎందుకంతా.
లేదండి ఇదే మల యుద్ధాలు జరుగుతున్నాయేమో ఇది మనకి.
అదే అందువల్లనే మనకి గ్యాస్ కొరత కూడా ఏర్పడింది కదా సో. ఇప్పుడు గ్యాస్ అనేది కూడా. ఆహ్ ట్వంటీ వన్ డేస్ బిఫోరే ముందు బుక్ చేయాలంటే కదా ఒకవేళ మనం బుక్ చేసినా ట్వంటీ వన్ డేస్. తర్వాతే డెలివరీ అవుతుందంటా. అదొకటి కరెంటు ఛార్జ్ కూడా కొంచెం పెంచారనేసి.
ఉమ్.
ఉమ్. ఇంకా ఎవ్రీథింగ్ పె పెరుగుతా పోతే మనలాంటి సామాన్య ప్రజలు. యా ఎలా మెయింటైన్ చేయ్యాలి.
అదే కదా అతను చెప్తానేది ఎక్కువ టప్పులు తిరగకూడదు తప్పులు చేయండి ఏదవ. ఉంటే అదే చేయండి ఇవన్నీ దాన్ని ఆలోచి చెసే. పేది ఇప్పుడు ట డీజిల్ పెట్రోల్ ఏంటంటే నీకు మార్కెట్ కూరగాయలు కూడా బండ్లు. ట్రాన్స్పోర్ట్ లా రావాలి కదా. వాడు ముప్పై అమ్మెది వంద రూపాయలు అమ్ముతాడు కిలో మనకోచ్చే శాలరీలో. ఆహ్ ఉరికే ఎన్నిసార్లు చెప్పు.
అన్నీ పెరుగుతాయి శాలరీ తప్ప.
ఉమ్ అంతే. సాలరీస్ మాత్రం ఇయ్యరు మనం వాడు ఇచ్చే పన్నెండు వేలు పదహదు వేలతో ఇప్ ఏమన్నా ఉంటే మళ్ళీ ఇంకా పస్తులు ఉండాలి.
మధ్య తరగతి అయితే ఇంక అంతే ఇంకా ప్రతిదానికి లెక్కలు వేసుకుంటూ కూర్చోవాలి.
ఉమ్.
ఉమ్.
కంట్రోల్ తగ్గుతాయి అన్ని తక్కువై. ట్రాన్స్పోర్టేషన్ డీజల్ పెడితే ఎన్ని పెరిగిపోతది.
పిల్లల చదువులనేసి ఇంకా ఆహ్. ఉమ్. ఆహ్ అది మాట అన్నమాట.
ఏమండి.
ఇంకా అన్నీ పెరుగుతా పోత్. వస్తాయి కదా ఆహ్ ఉమ్ సో మనం. ఆహ్ పొదుపు చేయాలనుకున్నా జరిగేటివి జరుగుతానే ఉంటాయి అయ్యే ఖర్చులు అవుతానే ఉంటాయి. అది కరెక్ట్.
ఇంకా ఇకా ఎక్కడికి వెళ్ళారు సమ్మర్ లో.
మేము చెప్పాను కదండి సమ్మర్లో ఎక్కడికి వెళ్ళలేదు.
ఆహ్ ఓకే.
హే సి.
నేను నెక్స్ట్ సండే అనుకుంటున్నా ఒకవేళ వీళైతే పిల్లలని వాటర్ ఫాల్ కన్నా తొడుకుని పోవాల అనుకుంటున్నాము ఎలా జరుగుతుంది.
ఓకే ఓకే మీకు దగ్గరలో ఉన్నాయండి వాటర్ ఫాల్స్?
దగ్గరంటే దగ్గరేం లేదండి వెళ్ళాల ప
వాటర్ ఫాల్స్ ఇప్పుడు సమ్మర్ మొదల అయిపోయింది కదండి వాటర్ ఫాల్స్ ఎక్కడంటాయి వాటర్ అంత
వాటర్ ఫాల్స్ అంటే ఇర ఏదం డిబ్లూ ల్యాండ్
ఆహ ఓ అలాంటివ ఓకే ఓకే నేను ఇంకా అదే వాటర్ఫాల్లు పడతూ ఉంటాయి కదా ఆ ఇప్పుడు తలకో హలో అదే ఇప్పుడు తలకోనా ఆ లైక్ కళ్యాస కొన్నాస్ సదాసేన అలాంటి వాటిలో ఇప్పుడు తక్కువగా ఉంటుంది కదా.
వాటర్ తక్కువే ఉంటుందిండి కానీ వస్తా ఉంటాయి. మ్
నేది తక్కువగా ఉంటుంది అదే వింటర్ సీజన్ లో అయితే కొంచెం బావుంటుంది ఉ ఉ సో ఈ సమ్మర్ లో మనం ఒకవేళ వెళ్ళాలనుకున్నా ఈ పిల్లలకి ఫస్ట్ మనము పల్లెటూరు వాతావరణాన్ని ఆ ఇచ్చేయాలి అ అలవాటు చేయ్యాలండి బాబు ఫస్టు వీళ్ళ ఏంటంటే ఆ వీళ్ళ ఏంటంటే ఈ టౌన్ కి అలవాటు పడిపోయి టౌన్ మనుషులకి అలవాటు పడిపోయి పల్లెటూరు అంటే ఏ పల్లెటూరు అంటే ఏంటో ఓ తెలుసుకోలేకపో తున్నారు దాని వల్ల ఎంత యూజ్ ఉండాది అననేది అక్కడికి వెళ్ళి చూ స్తే కాని అర్థం కావడం లేదు.
అవునండి
హ
ఒకప్పుడు ఇప్పుడుంటే పట్టనాలన్న ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక పల్లెటూర్ నుండి వచ్చిన వాళ్ళు కదా ప్రతి ఒక్కరు పల్లెటూరు నుండి వచ్చినోళ్లే పట్టణాలు పల్లెలు లేకపోతే పట్టణాలు లేవు కాబట్టి